హలో
హలో
ఆ వినిపిస్తున్నది ఇష్టే
ఆ వినిపిస్తుంది చెప్పు
నీ వాయిస్ కరెక్ట్ గా వినిపిస్తుందా లేదా అని
ఎంత ఇష్టం ఎంత ఇష్టం
ఏం చేస్తుర్రు తిన్నారా
ఎం లేదు తిన్నమ్ మీరు తిన్నరా
ఉ తిన్న ఏం కర్రి
సరే ఫిష్ కరీ మీదేం కరీ
చికెన్
వీకెండ్ సండే స్పెషల
ఉమ్
ఆ అలాగే
బెంగుల్ మాట్లాడుకుందాం ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందామా
ఓకే బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు
నాకు బతుకమ్మనే మనం ఆడపిల్లలం కాబట్టి బతుకమ్మ అంటేనే ఇష్టం ఉంటది
ఉ కలర్ కలర్ ఫ్లవర్స్ తేవడం ఒక దగ్గర కూర్చోవడం పేర్చడం చూడ్డానికి కూడా బావుంటది
ఎందుకంటే కొత్త శారీస్ తీసుకోవచ్చు కొత్త నగలు తీసుకోవచ్చు బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అలా బా ఆడ పిల్లలంటనే బతుకమ్మ
అవును అవును ట్రాన్స్‌లేట్ చో పోవోచ్చు చెరువ్ కాడికి అన్ని కొత్త కొత్తయి ఉంటాయి
అవు మీది సరే సరిగా వెళ్లేరా బతుకమ్మకి
ఈసారి హాఫ్ శారీ కట్టుకున్నాం ఈ సారి
ఆ పెళ్ళి కాలేదా మీకు
హాఫ్ శారీ గట్టుకున్నాం మ్యారేజ్ లో సంబంధం ఏం లేదు ఇలా ఇష్టం
అంటే పెళ్ళైన వాళ్ళు కట్టుకోరు కదా హాఫ్ శారీ ఎక్కువ శారీసే కట్టుకుంటారు
అవును గాని ఇప్పుడు ట్రైనింగ్ కదా ఆఫ్ సారీస్ గ్రాండ్ లుక్ కనపడాలంటే ఆఫ్ సారీస్ కట్టుకోవాలే అహంగమా లేదు హ హాఫ్ శారి
ఏ కలరు
బ్లూ అండ్ పింక్
హు హు
మీరేమిది మీరేమి వేసుకున్నారు
నేను శారీ కట్టుకున్న మాకు ఒకచ్చిన బాబు ఈ అ ఆ బాబు ఆయన ని ఎత్తుకొని తిరగలేక ఒక గంటలో లేసిన
అవునా
ఆ ఎక్కువ మడుగులు గ్యారెలు చేసింది మా అమ్మ మా అత్తమ్మేమో లడ్డు కార హర్షలు గజ్జలు అన్ని చేసింది మా అత్తమ్మ మీరేం చేసుకున్నారు
మేము సకినాలు గారెలు
హు హు మీ జయస్త్యా సకినాలు
మా కు జయస్తయి
ఊ అంటే మీరు పెద్దోళ్ళే
సేమిగా
ఉ నీకేమన్నా పిల్లాల
ఊ బాబు
బాగున్నా ఏం చేస్తలే ఏవో వర్క్ చేస్తున్నట్టున్నారు
ఎం వర్కులే ఖాళీ
ఎల్లార మీ హస్బెండ్
రోజు ఏం చేస్తారు ఏంటి
ఏముంటది ఉదియాన్నే లేస్తాం లేచి వాకులుడ్చి ముగ్గేసి ఇ ఇల్లు కడిగి స్నానాలు చేసి పూజ చేసి వంట చేసి బతుకమ్మ పేర్చి కొబ్బరికాయ కొట్టి ఈవనింగ్ ఆంగనే బాడి అయిది రెడీ అయి బతుకమ్మ పటుకొని డ్యాన్స్లు ఇస్తాం డీజేపాటలకు బతుకమ్మని తీసుకు చీరలు వస్తాం ప్ర ద తింటా మొత్తం
అకా
మీ సాైడ్ బజారగు త బతుకమ్మా
మా సైడ్ ఫుల జరుగుతుది మాళ పెద్దఊరు కొంచెం
రా సిటీ నమ్మీది
పల్లెటూర
పల్లెటూరులో బాగా జరుగుతుంది
మతుకం పల్లెటూరు ఇం సిటీ కంటే పల్లెటూరు బాగుంటుంది కాల్ స
అవును మంచిగా ఉంటారు అందరు కలిసి పెద్ద పెద్ద బతుకమ్మలు వేరేస్తారు పూల్ బా
పోోలు బాగా ద తె కరకల్ బంద పూలు చామంతి పూలు
ఈ సిటీ మాది
మన ఇళ్లలోనే ఇంకా మంచి అన్ని చెర్లు పెట్టుకోవచ్చు మంచి పూర చెర్లు కనుకుమరాలు ఆ తంగేడి పూలు అన్ని ఇంకా మాట్లాతా అంటే ఆ పు్వులు కూడా
మా దగ్గర మా దగ్గర దగ ఏం దొరకో అన్ని కొనుక్కోచ్చున్నాండి మా అమ్మ ఒక మంతి పూలే కొనుక్కొ కది రేడు తక్కువనే ఈ వాడుతో చేస్తాం ఏదో ఒక బతుకమ్మ ఏదో ఒకటి వేరు అని అంటది బా మమ్మల్ తెంకొచ్చేసరికి అందరు తె కకం పోతారు ముందే తెంకొు ఇంటి పక్కన వాళ్ళు మాకు ద మేము ముగ్గురుం ఆడపిల్లలమే మా అమ్మ దిడుతా ఉంటది ఓ బతుకమ్మ వే రు ఏం చేయరు ఈ పిల్లగాళ్లు ఉన్నారు ఎందుకు దండగా ఊ ఫోన్ లో పట్టు అక్కనే ఉంట్రరు అని అంటా ఉంటది ఇక అన్నా కూడా ఏం చేస్తాం మన పనే అదిక హ
బతుకమ్మ రోజయినా కొంచెం తొందరగా ఫాస్ట్ చేయాలని అమ్మ వాళ్ళు ముందే అంటున్నట్టు
అంటారు కానీ ఇంకా లేజీ వస్తది మకు పెల్లిందిగా త్తగార ఇంటి ఉం అమ్గారి ఇంటికి పోతే తే హి బద్దకం మొత్తం మన మీద ఆ ఉంటది
అవును
టిిగుండాల అనిపీయదు
వాల్లే మంట వీల్లేమంట తొందర లేవాలి అదే అత్తమ్మ వాళ్ళ అదే అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నాయితే ఈ ఈ పని చేయాలి ఆ పని చేయాలి అమ్మో ఏమన్నా అంటర్ కావచ్చు అని ఇదొక భయం మళ్ళీ
హ్మ్ ఆ భయంతోటే అన్ని చేత్తా అమ్మగారి ఇంటికి వస్తే ఏది చేయలేం పండుగ కాని ఏది గాని మెల్లగా అదే చేస్తది సచ్చినట్టు తని అనుకుంటాం మళ్ళా పిల్లలు ఉన్నారు కదా ఈ బంద్ పెడతా ఉంట్రు ఏ పని చేద్దామన్నా
అవును కొంచెం పెద్దోళ్ళు అయితే మా వాళ్ళు ఆడు కుంటాడు మనం పని చేసుకుంటాం కాని వాళ్ళు మనంత చిన్నోళ్ళే కాబట్టి వాళ్ళని చూసుకోవాలి ఇగ మనం ఎటుపోతే మనతోక గిమ్మటే వత్తాండ్రు వాళ్ళు
అవును ఏం పని చేయనీయరు
ఏ ముట్టుకోనినీయరు తిన తినేటపుడు
అసలు యాష్టకు మా అమ్మ అంటది గదా ఈ పిల్లగాళ్ళని పట్కొని ఎట్లా చేసుకొని ఉంటాలో ఏమో మావవీళ్లదైతే నా పిచ్చేలేత్తం మిమల్ని చూస్తంటే అని అంటది మా అమ్మ పండగ రోజు ఇక చుక్కలు చూపెడత్ తరు మా అమ్మకు హ్మ్ మా చెల్లెకు పాప నాకు బాబు గదా ఇగ చూడు చుక్కలా చుక్కలు చూపెడతరు పండగ అంతా మా అమ్మ మీద నుండే పోతది. అది కొనీ అమ్మమ్మ ఇది కొని అమ్మమ్మ ఇదే ఎమ్మట పడతా ఉం త్రిగ ఇగ డిజే కాడికి తీసుకపోతే ఫెస్టివల్ అప్ ఇప్పుడు ఏడుత్తనే ఉంటరు ఇక ఇంటికి పోదామని
కాదు ఆడ జూత్తే భయమైతది అయిన నా కొడుకు నాకొడుకింకా చిన్నోడే టెన్ మంత్స్ వాన్
ఇక పోను ఎట్లా
ఆయన తీసుకపో ఆయన తీసకపోయినా ఆయన అంటే అంత ఏడవలే ఈ సారేమి ఏడవలే మంచిగానే ఉన్నాడు గనీ చూత్తా ఉండు ఇంక అక్కడి నుంచి తీసుకొత్తేనే ఏడుత్తాండు
ఇపుడు అట్టనే ఉంటారు కొంచెం పెద్ద అయితే చుక్కలు చూపడతారు నీకు
ఆ ఇప్పుడు కొంచెం ఇప్పుడు వా పడుకోబెట్టి నాయన పడుకోబట్టి పని స్టార్ట్ చేసా
అవునా పందిరిందా మరి
పందీరింద లే ఎత్తయ మల్ళ ఆ ఉండాల మా ఆడుకుంటలే కానీ ఊక మీదనే ఉంటారు ఫోన్ మా ఫోన్ మట్కుంటే ఫోన్
ఈగ వర్రత ఉంత్రు పక్కన వే వే వే అనుకుంట
ఆ ఏదో ఒకర్ సౌండ్ డిస్టబెస్ వస్తుద అనినీ ఈగ
ఇప్పుడే నేను కూడా స్నానం చేసినా మా బాబుని పడుకోబెట్టినా నీకు ఫోన్ చేసిన తింటున్నా ఫోన్ చేసినావు ఇంకా మీ మంచిగా డ్యాన్స్ చేేసినావు మరి ఫెస్టివల్ కి
ఫస్ట్వల్ కి డన్ వేసినాం లెవెన్ వరకు వేసినాం మా సైడ్ అయితే
అవునా అంత లేట్ అంత నైట్ వర్కా
ఆ అంట బతుకమ్మలు లేసినాయాంకలు కూడా అక్కడ డీజేల్ ఉన్నాయి కాబట్టి అక్కడనే ఉన్నాం అన్నట్టు హ్ం
హు హ్ం మా మేమ అంతసేపు ఉన్నా ఓ గంట సిక్స్ సెవెన్ కు పోతే ఎయిట్ నైన్ వళ్ళకు వచ్చేస్తనే ఉంటాము ఇంక మా వాళ్ళు వెనకనే ఉంటారు కాబట్టి తోలుకొస్తారు ఇక హ బ్రాహ్మణ అంటారు చిన్నప్పు ఉన్నారు కాబట్టి లేదు నైట్ ఉంచదు మా ఆయన మ హస్బెండ్ వచ్చి నబ బ అకమ పండకి
వచ్చిండ్ బతుకమ్మ పండుగకు రావాలి కద ఏ ఇప్పుడు పోయినా పోకుండా పండడుగలా పోవాలగ
ఇప్పుడే పోతాం ఎప్పుడు పోతాం అమ్మగారిన్ అటిక మంచిగ అనిపించిందా మరి
ఆ బానే మంచిగనె అనిపి వచ్చింది అప్పులు పండుగలు అంటె ఎ కత్త ఎ కత్త ఉంటది అన్నట్టు
హా ధూమ్ దామ్ ఉంటది
ఆ
మీ ఆయన ఏ కలర్ డ్రెస్ ఏసుకున్నాడు
నాకా వైట్
వైట అబ్బు
గల్స్ అంటె మన కలర్ కలర్ శారీస్ అన్ని వత్తాయి కాని బాయ్స్ ఇంకేముంది ఎక్కువ వాళ్లు వయటే ఎక్కువంది
అవును వాళ్ళకి ఎక్కువ నచ్చవు కూడ మనం చెప్పిన వాళ్ళకి నచ్చిన వేసుకుంటు మన ఎంత చెప్పినా
అవును
హు మంచిగ అనిపించింది అటనా మరి మీ ఆయనకు ఫస్ట్ పండుగన సెకండా మీ పెళ్ళి అయినంక
నా పెళ్లయినంక ఇది సెకండు
హు కొత్తల్లుడ్లు కొత్తల్డు అయితె ఎట్లానిపించిందని అడుగుతాం
అల్లుడు ఏం లేదులె కొత్తల్లుడు అప్పుడె అయిపోయింది
ఇవుడు పాతల్లుడె అయిపోయిండు హూ ఏ అప్పలేయిపోయిన అలా పండక్కేషణం
కుంటయ అక్కడ అక్ ఇక్కడ ఉన్నన్ని రోజులు తినుడె ఇక్కడికి వచ్చినంక పట్టుకొని వచ్చి ఇక్కడైపోయినయి వన్ వీక్ లొ మొత్తం అయిపోయినాయి
మీ అత్తమ్మ ఏం చేయలేద మరి హు అయి అయిపోయినంక
పెరగదా వాళ్ళ కోసం
చెయ్యాలి కదా తప్పు
ఉ వా వాళ్ రావాలి గదా మనం మనమ్మోల్ ఇంటికి పోతె అది వాళ్ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వస్తరు
ఇంగంతె ఇగ పండగలంటె ఆడపిల్లలకి సంబరా వాళ్ళయినయి వాళ్ నీతో సం రు మనం ఆటుపోతాం ఇక జరుగుతూనే ఉంటాయి పండుగల లా
ఆ
మళ్ళా చేస్తా
అఓ